హలో చెప్పరా ఏం చేత్తానావ్ తిన్నావా
ఇంకా తినలే వాటర్ తాగుతాన్నా చెప్పు నువ్వేమన్నా వాటర్ తాగుతాన్నా ఏమన్నా చెప్పు నువ్వే
వాటర్ తాగుతాన్నావా ఏం లేది ఇప్పుడే షాపు లోకి వచ్చిండ్రు గిరాకి ఆ లైట్ బీర్ అంట కోటర్ అంట
ఊహూ ఊహు
హలో వినబడత లేదా
చెప్పండి వినబడతాంది చెప్పు
ఉమ్ ఏం చేస్తున్నావు
ఎం లేదు ఖాలీ
ఖాళీయేనా
ఇగ మరి తిన్నారా
కూర వండుకున్నావారా
ఇప్పుడు గుడి పోదాం అనుకుంటాన్నము
ఎక్కడికి
గుడికి పోవాలి శ్రీరామనం పక్కన్నే గుడి గుడికి పోవాలంటే ఇప్పుడు ఆడే కొంచెం అవస్
ఆ వస్తుంటదా
ఆ మ్
మరెట్లా
ఏ ఇగ బయట ఇగ ట్రై చేస్తున్నం బయట
ఇగ బయట ఉంటుంది ఇయ్యాళ ఉంటది కదా అక్కడ బిర్యానీ బిర్యానీ ఉంటది కదా అక్కడ ఆ బిర్యానీ ఉంటది కదా అక్కడ హలో హలో హలో హలో హలో వినపడత లేదా
ఆ వేరే కాల్ వచ్చింది
వేరే కాల్ రావద్దు కదా ఎవలు
వచ్చిందండి వేరే కాల్ టిష్యూ పేపర్ బర్త్ డే ఆ ఆ
అవునా చెప్పినారా మల బర్తడే విషెస్
బర్త్డే చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేస్తలేదు
అవునా కొత్త కొత్త అకౌంట లేకపోతే అదే పాత అకౌంటా
వేరే కొత్త అకౌంట్
కొత్త అకౌంట్ నీకు ఎట్లా తెలుసు
ఉ
ఆ నీకెట్ల తెలిసింది నీకెట్ట తెలిసింది
తెలిసి ఎ నేనేం మల్లా చేయెచ్చా
లేదు లేదు లే ఇ లే మళ్ళీ చేస్తా అట్లా మాట్లాడరాదు అ కా ఇట్లా మాట్లాడాల ఏమైందంట
హైదరాబాద్ లో జాబ్ అనేది వచ్చింది అండి
దేంట్లో ఏ షోరూమ్ లో
కేెడిఎఫ్
కేటిఎమ్ మ కేటిఎం
అవును అవును థర్టీ తౌసండ్ సాలరీ
నిజమా
నిజం
మరి నీకు
ఆ టీమ్ ఉన్నానని పెట్టాలని
ఓకే అచ్చిందంట
ఆ వచ్చింది ఎప్పుడు పోడు పోడు పెంచుకుంటా పో పోవాలి ఎటు పోనీ లేపారా ఓకే ఓకే ఇంకేమి ఆహా
కేటిఎం షోరూమ
అవునా నేను ఈ వెహికల్ అనేది హ్యాండ్ ఓవర్ చేయనికి వెళ్తున్నా లైన్లో మాట్ మాట్లాడను
ఏ వేకిల్
ఇట్లా ఉంటుందండి హోండ హోండా వెహకిల్ అని
హోండా వెహికల్ లా నిన్న టివి కానడు పిరమిరు
ఆ టీవీ కారు నడిపాము కానీ తెలద అవును అవును నడిపాము అవును గారేంటి తెలివాని గురించి ఏమున్నదండి టీవీ కార్ గురించి
అంతేనా అయితే ఇప్పుడు వచ్చిందా మీ బావకు జాబ్ వచ్చింది అదే మా అమ్మకు
ఆ అక్షన్ టీమ్ మన టీమ్ మాకు టీమ్ ఉన్నాని టీమ్ కూడా ఓకే పెన్ కోంబేలికి ఏడి మచ్చేస్
గానే ఉంటున్న
అవునవును చాలా దగ్గర ముంద అనేది ఇట్లా మది నా గుడ కంటే ఇట్లా
చాలా దగ్గరా
ఉ మరి టి టీమాని ఉన్నాను కూడా చెప్పాలండి
తీమానంటదా ఏ వెహికల్ ఉంది మీ దగ్గర
అ హోండా వెహికల్ అనే అన్ని హోండ వెహికల్ అనేది ఇగ మా బాబాయ్ అనేది ఇ బ్యూటి ఏలిపోతాడు
అవునా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫై డవల్ వెహికల్ డవల్ వెహికల్
బాబాయ్ ఇది
ఓకే ఓకే సింగర వేస్తారు కాకుండా
అవునవును
అన్నట్ట అర్థం కాలే ఏం లే అయితే అంద ఎప్పుడు వెళ్తున్నారు మీరు హైద్ర
ఏ రేపు నైట్ ఈరోజు అది అయిపో బుధవారం
అవునా ఓకే అయ్యిందా ఇప్పుడు మీకు జాబు
ఆ
కోంపల్లి అంటే మరి బా మంచి మనం మంచి ప్లేస్ లో వచ్చింద అనుకుంటా జాబు మంచిదాన్ని అది కేటీఎం అంటే చాలా బాగుంటంది లే
ఉ
మరి ఇంకొక వ్యక్తిని పెట్టుకోరా ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా
అతను లేడు
అతను చాలా అతను లేకపోతే కష్టమ అవుతుది కదా అక్కడ
లే లేదు
అతను పెట్టుకో ఒకసారి అతను కూడా కనుక్కోమనండి ఆ వ్యక్తి మెయిన్ వ్యక్తి ఇప్పుడు అదే జై. శ్రీరామ్ అనుకుంటున్నాడు ఆ వ్యక్
అవునువును లే లేదు లే లేదు
ఇంక
ఇట్లా ఉంటాయి
ఉ ఆహా అదే నేను ఇక్కడ జా ఏ బిజినెస్యడ టున్నాం ఇక్కడ బిినెస్ చేయడం అనుకుంటే ఫ్రాంచైజ ఇద్దాం అనుకుంటన్నా అక్కడ నీకు ఇంకోటి
ఊహు ఇలానే ఉంటాయి ఫ్యామిలీస్ ఎలా ఉంటందండి ఫ్యాన్ చేేశాంటే
శంత కాదు మీరు రేపు వెళ్తున్నారా హలో మరి మీ టీం కూడా వస్తా అన్నారా ఓకే నా ఎల్లడం ఎళ్లిడమేనా
అవునవును ఇప్పుడు పోతున్నాం
ఆహా న అనా ఇప్పుడు ఆహా అక్కక
ఆ ఫోన్ లేైపోయాడట
అవునా రేపు కంపల్సరీ వెళ్ళడేమ
ఉ ఈ రోజే వెళ్తున్నాయని శ్రీరామ నవమి అని శ్రీరామనవమి అని ఆపారు మ్ తోని
వెహికల్తో ఏమన్నా పనుందా
ఇలా మేడం ట్రైవేసున్నా
అవునా నా వెహికల్ ఎంత తీసుకుంటారంటా
స నేను సెవెన్ థౌసండ్ అట్లా నా వెహికల్ సెల్ చేసుకున్న
అవునా నాది కూడా నా ల్ చేస్తాను నాది కూడా నేను ఇప్పుడు ఈ నాది కూడా మాట్లాడదాం ఎవరు వాళ్ళు
తమ్ముడు
తమ్ముడైతడ ఇంకా మరి ఎట్ల మరి ఎట్లా ఎల్
ఇప్పుడు కార్లోనే వెళ్తం మనదీ జాబ్ అనేది ఒకే అన్న కొంచెం ఖుషీలున్నం.
అంతేనా జాబ్కు ఖుషీలున్నరా ఇక్కడ పునుగులు తింటారా ఈరోజు అక్కడ
ఏ పునుగుల్ పునుగులు తిన కొ చట్నీ అనేది మంచిగా లేదు
ఆహా కోతుల్ కోతులు చేస్తాలేరా పునుగులట్
కోతులు కోతులు చేస్తయి కని అప్పుడప్పుడు బంద్ ఉంటది
అదేనా ఆ అక్కడ మంచిగా టేస్ట్ కోసలు చేస్తే అక్కడ అక్కడ మీరు టిఫిన్ చేస్తారు అక్కడ సాంబార్ స్తరా మీరు రెండు మూడు సార్ల
అక్కడ టిఫిన్ వచ్చేసి ప్లేట్ వచ్చి యాభై రూపాయల్ అయిందండి ఫిఫ్టీ రూపీస్ ఆ పెంచారు ఇయాల ఈ రోజు పెంచారు. గ్యాస్ స్టవ్ లేవని ఈరోజు వెళ్ళాను గాని తేలే
చెలేదా ఉన్నడా ఒక వ్యక్ అడక్కడ
ఆ ఉన్నాడు ఉన్నాడు ఆ ఒక వ్యక్తి ఆ వ్యక్తే మెయిన్ అసలు
అవును ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ పెంచారు అ
అవునా మరి తిన్నారా లేదా టిఫిన్ ఎక్కన్నన్నా
టిఫిన్ తిన్లే ఇంతవరకు ఏం తిన్లేదండి అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఇప్పుడు అటదిక్ ఎళ్తే అదే అటదిక్ ఎళ్తే మా మా మామ అనే టాయన ఉంటడు
ఏమో ఈ రోజు గా రేపు గద శ్రీరామనవమి
మ్ రేపు ప్రేమా సంబంధం లేదు గదా
అంటే మీక్ సంబంధం ఉండది. మీ మామకు ఉంటది కదా మీ మామ ఏ చెప్పులు ఏసుకుంటాండు ఇప్పుడు
రెడ్డే
రెడ్ చెప్పులేనా
మ్
షిఫ్ట్ చేస్తారా ఈ రోజు వర్క్ షిఫ్ట్
వర్క్ అనేది ఈ రోజు లేద్ అండి కొంచెం వర్క్ అనేది కొంచెం తియట్లేదు ఈ రోజే. అప్పటి వరకు అయిపోతదన్నదీ ఏమున్నదీ. అది ఆ ఎవల్ ఆపినా ఆగదు.
ఆగదా అది మెయిన్ ఉన్నరు వర్క్షిప్ వర్క్ చేయాలి లీవ్ తీసుకోవద్దు అసలు. ఒక్క రోజు కూడా లీవ్ తీస్ తీసుకోకుండా చేయాలి వర్క్.
ఊ అవునువును వర్క్షిప్
త నేను కూడా నమ్మతలేను మరి. కేటీఎంమచ్చిందంటే నా నేన్ కూడా నమ్మొత్త లేదు. ఓకే అయిపోయిందా.
ఫోన్ పే లే
ఫోన్ పే లేనా ఓక్ కైపోతే ఏంగాదు. ఎప్పట్ నుంచి ఎక్కుతరంట మరి మీరు.
ఇప్పుడిగా ఫస్టునుంచెల్ ఎక్కే అ ఓహ్ అట్ల ఇంటర్ నంగా చూసి ఇంటర్వ్యూ తీస్ పనీ
అవునా ఇంటర్వ్యూ తీస్ కొంటాడా మీ మీకుం
మనకేం తెలీదండి. ఇంటర్వ్యూ అన్న అసొంటియి ఏం ఉండయి డైరక్ట్ జాయినింగే.
డైక్
అవునవును డైరెక్ట్ జాయినింగ్. ఎందుకంటే రిఫరెన్స్ రిఫరెన్స్ తోనే అల్లోయింగా.
ఇదే రేప్ పక్కా ఎళ్తారా మీరు. ఓకే అండి సరే బాయ్.